హలో అండి మనం ఇప్పుడు వెకేషన్స్ గురించి మాట్లాడుకుందామ అండి అంటే వెకేషన్స్ అంటే మనకు ఉ సమ్మర్ హాలిడేస్ అండి ఆల్మోస్ట్ చాలా మందికి సమ్మర్ హాలిడేస్ అని ఒక పెద్ద వెయ్ వెకేషన్ కి వెళ్ళాలి అనే ప్లానింగ్ లో ఉంటారూ ఇవి రీసెంట్ గా సమ్మర్ ప్లానింగ్ లో అయితే మేము చాలా ఒక ఫైవ్ సిక్స్ వెకేషన్స్ కి వెళమండి అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ అని పోచమ్మ టెంపు మి టెంపుల్ అని మళ్ళీ ఇంకా వేరే మా అక్క వాళ్ళది కోటన్ంచా అని అంటే మేము ఈ సమ్మర్లో ఆల్మోస్ట్ మేము తిరగాల్సిన దేవుని గుడిలన్నీ వెకేషన్స్ వేసుకున్నాము అండ్ ఇంకా మా పెద్దక్క వాళ్ళ ఇంటికి ఒక టెన్ డేస్ ఎళ్ళము మా చిన్నక్క వాళ్ళము ఇంటికి ఒక టెన్ డేస్ ఎళ్ళము సో ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ వేరే వేరే వెకేషన్స్ అనేటి మేము వేసుకున్నాం అండి ఇంక ఆల్మోస్ట్ అక్క పిల్లలకు కూడా హాలిడే కాబట్టి ఇగ అక్క కూడా ఎప్పుడు రాను రాను అని చెప్పేది కాని బట్ ఇప్ ఈసారి వెకేషన్స్ కి ప్లాన్ చేస్తే మా అక్క కూడా ఓకే అందరం వెళ్దామని చెప్పేసింది ఇక తానే అన్ని ప్లానింగ్ చేసింది చాలా హ్యాపీగా అనిపించిందండి ఈసారి
ఉ అవునండి ఆ ఇంకా వెకేషన్స్ అనే సరికె సమ్మర్ హాలిడేస్ అనేది గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్ చేయాలి అనుకుం టారు అంటే ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకొని సమ్మర్ హాలిడేస్ కోసం వెయిట్ చేసుకొంటూ సమ్మర్ హాలిడేస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అంటే వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్ ని ఇలా ప్లాన్ చేసుకోవాల్ అలా ప్లాన్ చేసుకుని అనుకుంటారు సో నేను ఈసారి ఎలా ఎక్కడ వెళ్ళానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను అమ్మవల ఇంటికి వచ్చేసి ఒక ఫైవ్ డేస్ అక్కడనే ఉండేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో టూర్ క వెళ్ళాను అంటే సమ్మరా కదా పిల్లలకు కొంచెం రిలీఫ్ కోసం అని మేము వాటర్ పార్క్ కు వెళ్తామండి ఎవ్రీ సమ్మర్ కి అంటే వాటర్ పార్క్ లో అడే మొత్తం అక్కడనే స్పిన్ స్పెండ్ చేస్తాము చేసేసి ఇంకా వచ్చేసేస్తాము అయితే ఇప్పుడు మెయిన్గా వచ్చింది అంటే ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అనేసరి మేము అందరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే కలుసుకుంటాము ఒకవేళ పెద్దక్క చిన్నక్క ఇంకా అందరము అక్కడికే వచ్చేసి ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి ఆ ప్లాన్ వేసుకుంటాము ప్రత సమ్మర్ కి కూడా ఇంకెక్కడికి మనము అక్క మ్యారేజ్ అయిన తర్వాత అక్క వాళ ఇంటికెళ్ళడం అలాంటి ఉ దు కదండి డెఫినెట్ గా అమ్మ వల ఇంటికి వస్తారు వాళ్లోస్తారు వీళొస్తారు అయితే ఈ ఈసారి స్పెషల్ ఏంటి ఏ అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ వాళ్ళకు పెద్ద మ్యాంగో ట్రీ ఉంది అక్కడ మ్యాంగోస్ తెచ్చుకున్న ఆ అక్కడ ఒక టెన్ డేస్ ఉండే సి మళ్ళీ వచ్చేసాను అలా ఇంకా, అలా సెలబ్రిటీ అనేది జప్పుకున్నాను చెప్పండి
అంటే ఇక సెలవులు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యం కదాండి ఎందుకంటే ఒక జాబ్. సలవు పర్సన్ కావాలి వాళ్ళ కూడా వెకేషన్స్ తిరాలని ఉంటంది మనం. సెలవు రోజుల్లో ఒత్తిడిని మర్చిపోతాం కదండి కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనుకుంట ఉంటాం కాబట్టి ఆ సెలవులను ఆనందంగా కలపడానికి ఇలాంటి వెకేషన్స్ అనేటివి వేస్త. ఉంటాం ఇక విద్యార్థులు అయితే ఈగ వాళ్ళకి ఎప్పుడెప్పుడు హాలిడేస్ అతాయా అని ఎస్త స్కూల్ డేస్ అయితే ఇక రేపు హాలిడే అని అంటే ఈగ కతం బుక్స్ లోపల పెట్టి తిరగడమే ఈవినింగ్ మొత్తం ఎంతో కష్టపడి వర్క్ మొత్తం ఫినిష్ చేసి మరి తెల్లారిగా ఎంజాయ్ చే చేయాలి అన్న తాట్ త ఉండేవాళ్ళ మేమైతే ఎందుకంటే ఆ మళ్ళ ఈ సవస్తారంపొడుగునా చదివేసరికి ఏ సెలవులు వస్తాన్నాయా సెలవులు వస్తాన్నాయా అని వాటి కోసం ఎప్పుడూ ఒక ఒక మంత్ వచ్చిందంటే క్యాలెండర్ వెళ్ళేదికేదాన్ని ఏ రోజు సెలవులో న్నాయి ఆహా ఇక్కడ మూడు రోజుస్లా ఉన్నాయి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, అప్పుడు మాకు టెన్, టెన్ డేస్ ఇచ్చే వాళ్ళ అండి అప్పుడు కూడా మేము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఈగ వస్తున్నాయి అంటే కతం మేము మా అమ్మల్ని ఎంజాయ్ చేషన్ ఇచ్చే ళ మా సార్లు, హోమ్ వర్క్ అని ఇంకా, ఇంకా వేరే వర్క్ కానీ ఒక ఫైట్ అయి వర్క్ ఇచ్చేటోళ్ళు ఈ సెలవులు అన్నట్టే కానీ అసలు ఏం ఎంజాయలేదు అనుకునే వాళ్ళం ఈగ లాస్ట్ అంటికి ఎవర అభిరుచికి తగ్గట్టు వాళ్ళు సెలవులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు చెప్పాలి వాళ్ళంటే
ఉ అవునండి మీరు అన్నట్టే కూడా సెలవులు చాలా మంచి అనిపిస్తుంది అంటే మీన్స్ ఆ నాకు తెలిసి సెలవులు అనేసరికి.... ఈగ మా ఇంట్లో అయితే పిల్లలు అయితే టీవీ అండ్ ఫోన్లకు అడిక్ట్ అయిపోవడము ఇలాంటివన్నీ కాకుండా మాకు కొంచెం బయటికి వెళ్ళి రిలీఫ్గా ఉండే ప్లేస్ ఏంది అంటే మాకు ఇక్కడ దగ్గరలో నెక్లెస్ రోడ్ ఉందండి. అక్కడ పోతే.. ఎంత పీస్ ఉంటదంటే అంత పీస్ ఉంటు. మా ఇంట్ అంటే ఆ చాలా బాగుంటది అంటే. ఇక్కడ, ఇక్కడ ఏరియాలో యాంటీ అంటే మీకు రిలీఫ్ కావాలింటే నెక్లెస్టెడ్ వై్ కొంచెం ప్రశాంతంగా ఎక్కువగా టూ మినిట్స్, టూ మినిట్స్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయొచ్చు అంటే మీన్స్ వాకింగ్ చేయొచ్చు. అక్కడ ఏం ట్రాఫిక్ అనేది ఎక్కు ఉండదు ట్రాఫిక్ లేని ప్లేస్ అంటే అదే ఎక్కడనే ఉంది. ది అండ్ ప్లస్ అక్కడ సరౌండింగ్స్ లో కూడా. అండ్ పార్కులు ఉంటాయి అండ్ క్రీమ్ సిటీ అక్కడ మొత్తం మొత్తం ఏంది అంటే వెకేషన్ ప్లేస్ అక్కడికి వచ్చి కంపల్సరీ స్పెండ్ చేయాల్సిన ప్లేస్ అంటే అదే అని చెప్పగలుగుతా
అ
ఎంత రిలీఫ్ గా ఉంటుంద అంటే పక్కన సరౌండింగ్ వాటర్ అడ్రెస్ ట్యాంక్ బండ్ ఆ పక్కన అండ్ ఆ పక్కన చెట్లు
హైదరాబాద్ ని అప్పుడప్పుడు సందర్శించిన గాని బట్ ని క్లస్ రోడ్ అని వినడమే తప్ప ఎప్పుడు దాన్ని సందర్శించలేదు బట్ మీరు చెప్పిన తర్వాత నాకైతే పక్క వెళ్ళాలి అనుకు పనిపిస్తంది నేను కూడా వెళ్తా
ఆ వెళ్ళండి చాలా బాగుంటాది మైండ్ రిలీఫ్ గా ఉంటు అండ్ ప్లస్ అక్కడ జలవిహార కూడా ఉంటుంది అక్కడ జలవిహార లో మేము ఎవ్రీ సమ్మర్ వెల్తాము ఈ సారి మాత్రం వెళ్లలేదు ఎందుకంటే కొంచెం వేరే దగ్ దగ్గరికి వెళ్లిన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గ ఉన్నప్పు మామ్మ వాల్ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినాం ఒక వాటర్లు ఎందుకు అని నెక్స్ట్ ఇంగ వండర్లా కూడా బాగుంటుందండి వండర్లా కూడా వాటర్ పార్క్
అంటే ఎప్పనుంచో నెక్లెస్ రోడు నెక్లెస్ రోడ్ అని ఇన్నా బట్ ఏంటి ఒకసారి వెళ్ళాలినుకున్నా కాని ఆ ప్లేస్ కి మా వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళాలి బట్ అదైతే కన్ఫామ్ గా ఒకసారి విజిట్ చేస్త అండి మీరు చెప్పిన తర్వాత ఇంకోసారి చెయ్యాలి అని ఇంకా కాన్ఫిడెన్స్ సచ్చిని
సూపర్ ఉంటది చెయండి డెఫినెట్ అక్కడ థ్రిల్ సిటీ ఉంటది అండ్ ప్లస్ నీరా కేఫ్ ఉంటది ఆ లైన్గా మొత్తం ఇంగా ఆ ఐమాయాక్స్ ఇగ లైన్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకి ఇగ మొత్తం ఇంగ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఏ
మనము వెకేషన్స్కి వెళ్తాం కదండి ఇప్పుడు సెలవుల్లో వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త వి చూసినప్పుడు పిల్లలకి ఎప్పుడు పుస్తకాలల్లోనే చూపిత్తరు ఇది ఇక్కడ ఉంటది అద అక్కడ ఉంటదని బట్ లైవ్ ల చూసినప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం మంచిగా రాయగలుగుతారు ఇంకా
ఆ ఇంకొకటి అండి మీరు అక్కడికి వెళ్ళిన ఇప్పుడు కూడా ఒకటి ఆ ఇప్పుడు లేక్ యూ అని పార్క్ అయింది లేక్యూ
ఆహా లేక్యూ
వ్యూ ఆ పార్గుకు ఒకసారి డెఫినెట్ గా
ఆహా
ఉ
అయితే పక్క వెళ్ళాల్సింది ఉహు ఇగ వేసవి సెలవులు అంటే ఆల్మోస్ట్ అందరికి చాలా ఇష్టం ఉంటది అండి ఇగ చెప్ప స్కూల్ పిల్లలు అయితే అయిపోతన్నాయి అంటే ఏడుపు ఒక్కటి అయితే తక్కువ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇల్ళల్లోకి వెళ్తారు కదండి చాలా మంది ఈ గ్రామీణ వాతావరణన్ని ఆస్వాదిస్తారు వాళ్ళకు సిటీ లైఫ్ చూసి చూసి వాళ్ళకి ఏంటిదంటే విసుగు వచ్చి ఒకసారి గ్రామీణ లైఫ్ లో వెళ్ళేసరి వాళ్ళకి ఇంకా ఫుల్ హ్యాపీగా అనిపిస్తది పచ్చని పొలాలు చెట్లు పక్షులు మరి ఇట్ల ప్రకృతి అందాలు దగ్గర నుంచి చూడగలుగుతారు కదా గ్రామాలల్ల గడిపే సమయం వారికి కొత్తగ ఉంటది అన్నట్టుగా ఆ విలేజెస్ కి వెళ్ళడం గాని అక్కడ అన్ని అంటే వాళ్ళకన్నీ కొత్త కొత్త వంటల పరిచయం అయితయ్ కొత్త కొత్త నేచర్ కనిపిస్తది వాళ్ళన్ని ఆశ్చర్యంగా చూస్తా ఉంటది దేంటిది అదే ఏంటిదని ఇ మా ఇంటికి మామమ్మల్ని ఇంటికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే మేము బయరళని వాటిని కూడా వింత హంసేవాళ్ళం ఇదేంటిది అదేంటిది అని ఇంక మా అమ్మమ్మ వాళ్ళు నవ్వేవాళ్ళు ఇ మేము ఇట్ నుంచి వెళ్ళి అక్కడ అన్నీ మాకు కొత్తగా గడిపించేట అన్నట్టు ఆ వెకేషన్స్ దగర వెళ్ళినప్పుడు
అవునండి అది కూడా మంచి నాకు కూడా గ్రీనరీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టపడతా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ అక్కడ ఏంది అంటే సరౌండింగ్ గ్రీనరీ ఉంటుండే ఇప్పుడు ఏంటిది మొత్తం అక్కడ మొత్తము ఆ రెస్టారెంట్లు ఆ మొత్తం తీసేసి రెస్టారెంట్లు ఫంక్షన్ హాల్స్ డిమాండ్ అక్కడ ఒక పెద్ద హోటల్ కట్టడము అలాంటివన్నీ అయిపోయినాయి కాబతేటి అయితే అది బాగుంటుంది
నేచర్ లేదండి ఇప్పుడు విలేజెస్ లో కూడా నేచర్ దసేషన్లు అది పెద్ద ఇ అంట ఇంకా నువ్ ఆంధ్ర సైడ్ ఉంటాయిడి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్దగా అంటే ఎన్ని పొలలు అంటే అన్ని పొలాలు మనసడు మొత్తం నాశనం విశేషంలో చెప్పాలంటే ఈ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొలాలను కాపాడుకుంటేనే వాళ్ళ విలేజెస్ ని డెవలప్ చేసుకుంటారు
అదే ఇ డెవలప్ చేసుకోవడము ఇంకా వాళ్ళు బిజినెస్ పర్పస్ న ఏం చూసుకుంటారంటడి ఫంక్షన్లు పెడితే ఒక నెల ఒక పెళ్ళి ఒకటి చేసినా వాళ్ళకు లక్ష లక్షల్లో ప్రాఫిట్ అనేది ఉంటుంది
సరంజ్ చేస్తారా ఫంక్షన్ ఫంక్షన్ హాల్లకు వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కొందరు తోటలలో ఏర్పాటు చేసుకుంటారు మళ్ళా కుటుంబాలు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటాయంండి అంటే ఇక కంప్లీట్ గా ఇప్పుడు ఎటువంటిగా ఎటుల ఉండడం కంటే ఇప్పుడు మీట్ అయిత ఉంటే ఏంటింటే వాళ్ళ కొంచెం బాండింగ్ స్ట్రాంగ్ ఉంటుది కుటుంబంంతో పిల్లలకు ఎప్పుడు ఉద్యోగాలు చదువుల కారణంతోనే ఇక అందరుూ ఎటుోల ంటారు కదండి కొంచెం అందరు గడిపితే ఏంటంటే కొంచెం అంటే ఎవరు ఏమైతే ారు మనకి ఎవరితో ఎంత బాండింగ్ ఉంటది ఎవరు బాబాయ్ అవుతారు ఎవరు మాబమయ్య అవుతారు అని కూడా తెలది కొందరికి చెప్పాలంటే అట్లా ఉంటారుగా అంటే మా అమమ్మలు ఇంటికన్నా అయితే మేము నైట్ ఇట్లా అందరం ఇక మొత్తం వెన్నలు ఇట్లా ఉండేది అందరం కూర్చు వాళ్లమ్ మా అందరి పిల్లల్ని మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరం కూర్చొని ఈ మామమ్మ పప్పు వేసేది మంచిగా గట్కాయ వేసేది అందరం కూర్చొని ఏంటే మా మామయ్య కూడా పైన కూర్చున్నోడు కూడా వచ్చి మా దగ్గర భూమి మీద కింద కూర్చొని తినేటోడు మాతో పాటు ఆ లైఫ్ ఫైత చాలా బాగుంటదిండి అప్పుడు మామయ్య అత్తమ్ మా అత్తమ్మ బప్ప అమ్మమ్మ అందరు చనిపోించ ఇక అది గుర్తుకొస్తే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు చాలా బాగా గడికినాం అని చెప్పేసి ఇ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లా ముందు పెద్ద ఇల్లు ఉండేదండి ముందు వెళ్లిి కూర్చుంటే ఎక్కడి వరకు చూస్తామో అక్కడి వరకు పొలాలు ఉండేటి అండి ఈ నాక అది ఫుల్లు నచ్చేది అన్నట్టు
అవునండి మీరు డెఫినెట్ గా అన్నట్టే ఇప్పుడు మనకు మన స్వీట్ మెమోరీస్ లో ఆ పర్సన్ ఉన్నాడు అంటే మనకి ఎవ్రీ సమ్మర్ వచ్చినా ఎ ఏదొచ్చినా వాళ్ళనేది గుర్తుకురావడం అనేది కామన్ నే ఉంటుంది అంటే ఇన్ కేస్ మనము ఎక్కువ స్పెం చేసి మనం ఇష్టంగా చూసిన వాళ్ళు మళ్ళీ ఆ సమ్మర్ కి గుర్తు ముతుకురావడము ఇలాంటివన్నీ కూడా మనము చూస్తుంటాము. సో మనకు వేసవి సెలవులకు అంత ప్రాముఖ్యత ఇస్తము అండ్ వెకేషన్కి గుడ ప్లా ఆ మన ప్లాన్ ఏస్కుంటము. ప్లానింగ్ చేస్ కొని ముందుకెళ్తాం ఓకేనా అండి ధన్యవాదాలు